అబో
వినాయయి అంట
పానీ తెలీదు నేమ్స్ డోంట్ యూజ్
ఓకే ఓకే ఓకే ఓకే
మ్మ్
తెలీదు నాకు కూడా నేను అడగలేదు ఆ పిల్లని నాకు తెలిసి మ్ నాలుగు మూడు నాలు ఆ ఒక నాలుగో మూడు ఆహ్ నీకు ఎనీ టైమ్స్ అంటే ఆపలే ఎ నిజైం చేసిందని
ఫైవ్ టైమ్స్ అయ్యాయి అంత
అంటే ఆ పిల్ల నీకెన్ని టైమ్స్ వేసింది
నాకీ ఎన్నిసార్లు నేను అసలు పావని ఆ అమ్మాయికి చెయలేదు
అవునా అంటే నాతోనే మాట్లాడినావా
ఉమ్
ఓకే ఓకే ఆ ఇద అయిపోతానే చేంజ్ చేసుకుందాం అఫ్న్
ఎన్ని సార్లు సబ్మిట్ చేసావ్
నేనా ఆ త్రీ టైమ్స్ వేస్ట్ అయిపోయింది మిగతాది టెన్ వచ్చింది మ్మ్ ఆ పాప పేరు ఏం పేరుమే
మహితాకి ఐదు పోయినయి యిదు పోయినా అంత కాల్స్
నీకు ఎట్లా తెలుసు
చూపించింది
అయ్యో అ దానికి పడదా
ఏమో తెలిదు
నీకెట్ తెలిసింది అది
నేను చూసా
నీకెన్ని పోయినై
నాకేయ్ ఒకటి
ఒకట రెండా నాకు మూడు పోయినయ్ మూడు మూడు అంత పావని వలనే
నాకంత నీ వాళ్లనే
తంత నేనేం చెయలే నేను అప్పుడే చెప్పిన వాడితో మాట్లాడుతున్నా నువ్వు కొంచెం తర్వాత చెయయి నేనే చెప్తాను అన్న తురపడి చేసినా నువ్వు కూడా అంది ఇప్పుడు వెయిట్ చెయ్యమే అంటే నేను ఆత్రం ఆక చేసేసిన వెయిట్ దోబ్బింది
వీన్ద్య
ఆ అ ఒకటి నువ్వు ఉండు అన్ చెప్పిన నేను పో నువ్వా నేను ఉన్నుమే అడికి పోయోస్తా వాష్ రూమ్ కో దేనికో చెప్పినవు కదా. పోయోస్తా నేన్ ఆ మెస్సేజ్ నేన్ చూలేదు చూడకుడా ఆత్రరం పడి చేసేసిన్య ఆ ఆత్రంలో పోయింది. ఉ ఊ సరేలే ఏమ్ కాద్లే నీతా ఉన్నాయి కదా సక్రమంగా అవి చూసుకున్న సాలు. ఉ ఇంకా
చెప్పాలి
మ్ ఏమ్ చెప్తా నువ్వు చొప్తే నేను వింటా
ముప్పై కాల్స్ ఎప్పుడుమే మనికి వస్తాయి. రిసీవ్ ఒకటి సెండ్ ఒకటి కదా. ఆ ఈ పాటికి ఎన్ని రిసీవ్ అయ్యాయో ఆహా రిసీవ్ మన ఇష్టంలే ఎన్నన్న రా చే జాబ్ చేయచ్చు లేకపోతే ల్యా
ఓకే చేయిపించుకున్నాములే ఏముంది
అదే కదా
ఉమ్ ఉంది అవసరం చేస్తారు
మనకేంత అవసరం ఉందో వాళ్ళకి ఎంత అవసరం.
అంతే ఇంకా ఇంకేం ల్యా నువ్ చెప్తేనే నేన్ వింటా
ఈ నిద్రపోవా ఈ రోజు
పోతా
మే నాకు మూవీ చూడాలని ఉంది తెలుసా మూవీని మిస్ అవుతున్నా. నిన్న చూసిన మూవీ త్రీ సిక్స్టీ ఫైవ్ రీసెట్ త్రీ సిక్స్టీ ఫైవ్
మూవీ కాదది వెబ్ సిరీస్
ఆ వెబ్ సిరీస్
ఉ వమూవీ అంటవే ఉ ఉ హు నాక్ బాగా సెట్ అయింది కదా సన్ స్క్రీన్
ఈ రోజు ఒక్కటే కదా వాడవ్
ఉ అంటే ఒక రోజులో బాగా తెలిసిందా అంటే మనకి ఏదన్నా ఇన్స్ టెంట్ గా తెలిసిపోవాలన్నమాట ఆత్రం ఎక్కవ ఊ ఆ ఊ అనద్దు
లిప్టిక్ పూసే అలవాటుందా
నాకు లేదు నాకు లేను కూడా లేదు లిప్స్టిక్కు లిప్ బామ్ అయితే పూస్తా.
నాక ఐ లేనర్ పెట్టుకుంటే బాగుండదా
బాగుంటుంది కానీ లైట్ గా పెట్టుకుంటేనే ఏమి ఎవరు చెప్
అడిగా మొన్న బాలేద్దన్నావ్ నువ్వే
నేను ఊరికే చెప్తా కానీ పెట్టుకోకపోయినా బాగుంది ఉ
డ్రెస్ లే లేవు రేపు
అబ్బా ఆహా వేసుకోడానిక అదే కదా అసలు బొత్తుగా లేవేమో ఉం
బొత్తిగా లేకుంటే ఎందుకు పోతాలే మరి అంత ఇది కనక నా దగ్గర టాప్స్ అట్లాంటి ఉన్నాయి కాని మోనికా
అ
జీన్స్లు అట్లాంటివి లేవు.
ఉ చల్లే అవి ఉంటే కొనుక్కో బ్యాగీ జీన్స్ లో అంతా పావని కూడా బ్యాగీ జీన్స్ చూస్తా తెలు త
రెండు ఒక ఒకటి కొన్నా చాలు మోనిక పే పేరుకుండాలని కొంట ఒకట ఆ రెండ అంత మరీ లేక కొన్ని అందరు బాగున్నప్పుడు ఎందుకు కద మ్యా మొన్న నాకు ఏదోలా అయిపోయింది తెలుసా
దానికేనా
ఆ
ఉ ఆ
అందుకే అన్ని కొన్ని డబ్బులు ఉన్నప్పుడు పెట్టుకుంటా ఎప్పుడుకో ఒకటి అయితయి ఇప్పుడేసుకో ఇప్పుడే వేసుకోలేంలే
ఉం ఆ జియో ఓపెన్ చేసావా
లేదే
ఉ
ఏమి
ఏమి లేదు మామూలుగా ఓపెన్ చేసి చూస్తా అంటావు కదా చూస్తాన్నావ ఏమో
పోన్ మాట్లాడతా
ఆహ బాగున్నాయి ఆ జీయే లో కూడా కానీ నా దరిద్రం ఏందంటే నా నెంబర్కి వచ్చేసవ్వే
ఒకసారి రెండు సార్లు అట్లయితే రోజు
రెండోసారి కూడా అయ్యింది అట్లే
అయ్యందా
అయింది
హ
ఉహు ఇంకేమి ఆ జియో లో టాప్ బాగా నచ్చింది కానీ అదేమంటే మింత్రా లో నేను టాప్స్ ఎక్కువ బుక్ చేయను ఎందుకంట దాట్ ఎక్కువ రేటు ఉంటయి కాబట్టి నేను బుక్ చేయను.
మింత్రా అన్ని ప్రోడక్ట్ ఏ కదా
ఆహా అన్ని డ్రెస్సులే కానీ కాస్ట్లు ఎక్కువ డబ్బులు ఎక్కువ పెట్టాలి దాంట్కంతా మనకు ఎంత మంచిది కాదంటే అంత డబ్బులు పెట్టాలా ఆ డబ్బులు యాడ నుండి తెస్తాం దాని బదులు ఇట్లా దాంట్లో కొనుక్కుంటే మేలు మా ఉండే దాంట్లలో అందుక
బట్టలు కొనే దాంట్లో ఆజియో చాలా బెస్ట్ మై
ఎందుక
తక్కువ ప్రైస్ క వచ్చేస్తాయి క్వాలిటీ ప్రస్ట్ తక్కువ ప్రైజెస్ వస్తాయి.
ఉం నాకు ఈ ఆఫర్లు పెట్టినప్పుడు డబ్బులు ఉండడి డబ్బులు ఉన్నప్పుడు ఆఫర్లు పెట్టరు.
నాకు ఈ టాప్స్ నచ్చితే బాగుంటుంది నాకు నచ్చకున్న కొన బుద్ధి కాదు తక్కువ చేపండి
హ్మ్
ఒక టాప్ నచ్చిందే కొందాం కొందాం అని ఉన్న ఆది ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది
హ్మ్ నా దగ్గర ఇది మెరూన్ కలర్ ఒక టాప్ ఉంది ఇది విశ్లిస్ట్లో ఎంత బాగుందో తెలుసా కానీ ఎక్కడికి డెలివరీ లేదు నాట్ డెలివేరేబుల్ నాట్ డెలివరేబుల్ ఇ ఇదే ఓతంతు
ఇంటర్న్షిప్ హాలిడేస్ ఇస్తే అబ్బా బాగా ఎంజాయ్ చేయాలని ఉంది నాకు
ఏం ఎంజాయ్ చేస్తావు ఈసారి బయటికి పోయి మనం చేయాలా ఇండస్ట్రియల్ కి
అ ఇక్కడ ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో అనుకుంటా
ఎక్కడా
పుత్తూరులోనే ఉండి మీతో పాటు వస్తా వస్తే
హ్మ్ నేను ఎక్కడికి పోతనో నక్ కూడా తెలీదు నేను అయితే ఏమి అనుకోలా చూద్దాం మాకు ఎవరు చెప్పారులే దొంగలు
ఆహా వేరే అమ్మాయి చెప్పింది నాకు
ఏమనీ
లింక్స్ వస్తా అంటే దాంట్లో రిజిస్టర్ ఇస్తారు అవవు అని లేదు లేదు పెత్త
ఉహ్మ్ సరే కట్ చేసేస్తా
ఎందుకు
టైమ్ అయిపోయింది అందుకే
సరే సరే
నువ్వే చేయి నేను కట్ చేయను నువు కట్ చేస్కో
ఓకే